వినిపిస్తుందా హా నాకు వనిపిస్తుంది ఏం చేస్తున్నారూ. ఏం లేదండి మా నాన్నా శనక్కాయలు తెస్తే తింటున్న. అంటే పండ్ అంటే కొనుక్కొచ్చార లేపోత్ పండించిన బాపతియా. పండిచ్చారేమో అనుకున్న. అవును మరి ఒక్క డబ్బా ముప్పై రూపాయలు అంతే లోకల కూడా అంతే. ఉహు అయితే యెప్పన్న చనిక్కాయల్తోని యేమి అంటే ఏంపుతరా లేపొతే ఏ పల్లి పల్లి ట్రైన్లల్ల అంటరు పల్లె పల్లె పది రూపాల గ్లాస్ సార్ అదేగా. ఆ అదే అండి మీరు ఏదనుకుంటె అదె. తిన్నారా తింటున్నరా వాట్ని వాట్ని. తినేశ్నా మా నాన్నమ్మ వాళ్ళకిద్దామని వచ్చినన్నమాట. ఏంటి పొట్టా తినేశినంక.
చెనక్కాయలు ఉడుకవెట్టిన చెనక్కాయలే.
ఆ మంచిగంటున్నవ్ మల్లొసరను. వద్దులే వద్దు
అవీ ఊరికే రావండి గోల్డెన్ వర్డ్స్ అంటారు వాటిని.
అవునా.
ఉ
నిన్న ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు ఫెస్టివల్ అయింది కదా మీ సైడూ మా సైడు అంతా.
మా సైడ్ సూపర్ జరిగిందండి ఊకా ఫేస్టివేలే ఒస్తందండి.
అవునా తిన్నర మరి. హలో.
ఆ వినిపిస్తుంది చెప్పండి. తిన్నం తిన్నం మీరుద
అంతే అంటే ఫెస్టివల్ అంటే ఇంట్లో పొద్దు పొద్దుగాల్నే చేస్త లేసీ ఆ సంథింగ్ మీరు ఇంట్లో వర్కులు చేస్తరు కదా మీరు ఏమేం చేశారు మీకు పని ఒచ్చా మరీ అని. ఆ మీకు పని వచ్చా లేదా అని అట్లా
ఓకే నేను చెప్తా వినండి అయితే పొద్దున్నే ఆరు యాభై వరకి గ్రహణం అంటే అమావాస్య అన్నారు సో ఏం పని చేయొద్దాని అంటే లేవగాని ఇక ఏడయింది లేవ లేచేసరికి ఏడ అయింది అనమాట ఇక బయట ఇల్లు ఉక్కుకొని అంటే మం ఇట్లో మా అమ్మ నాన్న నేనే ఉంటాం అనమాట ఇల్లుూకుకొని బయట కడుకోని ముగ్గులే లూ వెసుకొని తర్వాతనే ఇంకా పొయ్య కడుకున్నాకనే స్నాలు చేసినాక దేవుడి దగ్గర పోతామండి దేవుడి పటాలన్నీ గడుత పోతాం బోట్లు పెడతాం పూజ చే మా నాన్న తెచ్చిన కొబ్బరికాయ పూలు అన్ని ఉగాది పచ్చడికి సంబంధించిన అవన్నీ తెచ్చిరు అవి చేస్తున్నాం భక్షాలులు కూడా భక్షలు కూడా చేసినాం అనమాట నేను
పక్షాలు పూజ చేస్తారా మీరు చేస్తారా నిజంగా
ఇవన్నీ నేను చేసినవె అండి ఇవా అసలు ఏమనుకుంటారు నేను నన్ను ఒక
అది ఏమనిమొక్కారు మరి మీరు
నేను ఏమని మొక్కుకోను అట్లా ఎందుకంటే దేవుడికి తెలుసు కదా నాకీ ఏమి ఆవ్వాలోవారం
ఆమ్మో బానే సెంటిమెంట్ కొతానుగా ఎత్తనే
నాకు తెలుసా అంటే లేవంగానే నేను పూజ చేస్తా ముగ్గులుస్తా మా ఇంట్లో లేవగా అంటే కొన్ని పనులు చేస్తా తర్వాత ఫోన్ చూస్తా అనమాట పక్క ఫోన్ కూడా చూస్తా
తింగన్ మే తింగన్ మే బిల్ రా తిన్ని తిం అని ఊపుతరుకదా
కాదు కాదు అట్లే ఏం కాదులేండి మా ఇంట్లో పని అయిపోతేనే నేను ఫోన్ వాడతాన అనమాట
అ
ఏమ అనరు కూడా ఫోన్ వాడినా ఎందుకంటే నే ఇంట్లో పని చేతా కాబట్టి
ఆహా నిన్ను నమ్మకం మాది
నామీదనా ఆ అవునా ఫుల్ నమ్మకం ఇక్కమండి మా ఇంట్లో అసలు నన్ను నమ్మకపోతేవని నమ్ముతారు మా ఇంట్లో కాకపోతే
రీసన్ కదా నీమీద నమకం ఉన్నది కావట్టి
ఆ నీ ఎందుకంటే నేను చదువుకున్న చదువుకి నేను ఏం చెయనని తెలుసాను అన్నమాట వాళ్ళకి
చేసది బిటెకు ఎం టేకు
ఆ అసలే పది సంవత్సరాల నుంచి అవుతనే ఉన్నా ఇంకా చదువుయిపోతలేదు నాది
ఆ డబల్ బిటక్ ఎప్పుడు ఏది మీ పెళ్ళనాంకా పక్కకు అభిప్రాయం
పిహెచ్డీ లు ఆ డాక్టర్ అని పెట్టించుకుంటా అన్నమాట ఐదు సంవత్సరాలు ఉంది ఇంకా చదువు కూడా చదువుతా తా జాబ్ వచ్చినాంక
డాక్టర్ కూడాన్నా
డ
హా గది మరి డాక్టరేట్ గట్ల చెప్పు మరి డాక్టరేట్ అని చెప్ పూ మరి అయో
అలా రావాలంటే కొంచెం కష్టపడాలి కొంచెం ఇప్పుడేమో పైసలు కాబట్టి జాబులు చేయాలి జాబులు రాంగానే మళ్ళా చదువుకోవాలి ఐదు సంవత్సరాలు నా చదువు ఇప్పుడు ఏ అయిపోదులేండి అరవై ఏళ్ళకి అయిపోతుది
ఆ అరవై ఏళ్ళ ఇంకా అరవై సంవత్సరాలు పడుతుది
ఆ అంతేగా మళ్ళీ ఇందులోనే గవర్నమెంట్ జాబులు ట్రై చేయాలి గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ జాబ్ చేయాలి
ఆహా మీ అరవై ఏలో వచ్చరకు మీ ముసల్మాన్ అయితే అటుందిగా
ఆ
ఇంక అరవై ఏళ్ళు వచ్చే వకి ముసలధాన్ అవుతటట్టుంది కదా అంటును ఇంక అరవై సంవత్సలు అంటే
అరవై ఏళ్ళందరలు ముసలోలే కదండి. మరి నేను కూడా ముసలదాన్నే అయితే అప్పుడు.
బూతద్దం పెట్టి చూడాలె అక్షరాలు కనపడతయి.
ఓ అవి నాకు చిన్నప్పటి నుంచె ఉన్నయండి. కానీ ఇప్పుడు లేవులేండి అవన్నీ.
రియల్లీ
అంతకు ముందే కళ్ళజోడు ఉంటుండే నేను
ఆహా ఓకే ఓకే రెండు రెండు కళ్ళలకు నాలుగు కళ్ళు ఉండే అప్పుడు. నాలుగు కళ్లు నుంచి రెండు కళ్ళలకు వచ్చాయాయా.
లేవులేండి ఇప్పుడు లేవులేండి. ఒక సంవ ఒక రెండు నెలల నుంచి లేవు మూడు నెలల నుంచి.
ఆ అయితే నిన్ను భయపడి అది అంటే ని అది
నేనే సర్జరీ కాదులేండి. నేను సర్జరీ చేయించుకున్నా అనమాట.
ఐ సర్
ఆ హెల్త్ కార్డు తోటి చేయించుకున్నం అనమాట అందులో రెండు లక్షలు ప్రీమియం వచ్చింది. అంటే మేము కట్టేదేమో నెలకు న సంవత్సరాంనికి పది వేలు అట్లనే కడతము. కానీ మాకు మాత్రం రెండు లక్ షలు ఫ్రీగా జరిగింది కన్ను ఆపరేషన్ ఇంకా మాకు కావల్ ఆ ఏమంటరు మెడిసిన్ మాత్రం పైసలు పెట్టి కొనాలి. అవి కూడా మాకు వస్తయండి అందులా.
అండ్ సగం పైసలు కట్టాలి కదా మనం.
అంటే అసలు నేను ఏం కట్టలె జీరో నాకాడ అసలు పైసలే లేవు, కన్నా ఆపరేషన్ చెక్ చేసి చెక్ చేయడా నికి పోయినా అవుతదా కాదా అనుకున్నరు కానీ అయింది అక్కడ పోగానే.
అమ్మో దేవుడు నీ అన్నలు ఉన్నడులే త్వరగానే గుడ్డి దాన్ని చేయకుండా ఉంచిపోయిండు.
ఆ ఏమంటారండి.
ఆ చిన్న వయసులోనే అదేమంటుస్తున్నా చాలా చూడాల్సినవన్ని చూడకుండనే స్తడేమో అనుకున్నా కానీ
లేదు నేను కళ్ళజోడు కూడా పెట్టుకొని చూస్తే కదా, కాకపోతే కళ్ళజూడు కావాల నేను వద్దు అనుకొని నేను పోయినా హాస్పిటల్ కి.
అవును ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో అంటే
పెళ్ళయినా, మళ్ళీ హాస్పిటల్ కాలేజ్ కి పోయినా, జాబ్ చేయాలన్నా కళ్ళజోడు ఉండొద్దన్న మరి నాకు నచ్చదు.
అదే బయట టాక్ అట్లా మరి ఈ అమ్మాయికి సైట్ సైట్ అని అంటరని.
అందుకే కదండి నేను అంటున్నా కదా మా హెల్త్ కార్డ్ వల్ల మాకు ఉపయోగం ఉంది. మా దగ్గర పైసలు లేకపో పోయినా కార్డ్ లా కార్డ్ లా బతికించిది మమ్మల్ని ఆ టైమ్లా.
హ్ మేము కూడా చేపిస్తాం హెల్త్ కార్డ్ లు అవి సంథింగ్ సం థింగ్ అని ఆ ఎటు జేడ్డు ఉన్నయి మాయి. నేను అడ్వైజర్స్ని మేమే.
హ్ హుహూ చెప్పండి.
అసొంటివాటికి అడ్వైజర్ నేనే.
అవునా మీరే అడ్వైజర్ అంటే నేను కూడా అడ్వైజరే.
అట్లేట్లా ఆ ఓకే ఓకే ఓకే ఓకే లే ఇగ మీరు ఎట్లన్నా ఆ
నేను ఇంటర్ నేను ఇంటర్ నుంచి జాబ్ చేత్తా అనమాట మా నాన్నగారు చె చేస్తరు నా పేరు మీద. నేను ఎగ్జామ్ రాశిన అప్పుడు మా డాడీ వాళ్లే వేరే వాళ్ళకి పాలసీలు అలా ఇలా చేస్తారన్నమాట. నాకు మీకంటే ముందు నుంచే ఉందిలేండి పని. మీరు ఏదో అనుకోకండి ఆడ ఏం లేదు.
ఆ నేను అర్ధమయింది అన్నా కదా అందుకే.
మరి అందుకే మీరు మీకున్నయి అంటే మాకున్నయి కాదు. మేము కూడా అడ్వైజర్లే అని ముందు నుంచి చెప్తాన్నాం.
ఉహ్
మాకు చిన్నప్ప నేను ఇంటర్లనే అలా ంటి పనులు చేసిన లేండి. ఆ
అంటే పా కట్టిండు చూడు ప్రీమియం క
కాదు నేను కట్టియను మా నాన్న కట్టిస్తాడు కాకపోతే నేను పరీక్ష రాసినాను అన్నమాట నాయా అట్లా మాట్లాడతారు మా డా మా నాన్నగారే చూసుకుంటారు అలాంటివన్నీ
చూసుకొని మాట్లాడి నీకు అమౌంట్ పడుతుందిా అమౌంట్ క్రెడిట్ అయితే నీ అకౌంట్ లో
కుటల్ండి ఎందుకంటే అవి మ మా నాన్నకి తెలుస్తుంది కదా అందుకే నేనే మా నాన్నకి ఇచ్చేస్తాలేండి ఎందుకంటే మన నాన్నకి ఖర్చులు ఉంటా టయ్ కదా అండి
ఇక్కడ నేను ఒక్కన్నే మేధావి అనుకున్నా నాకంటే బాగానే ఉన్నారు మేధావులు
అమ్మో అందుకేనండి తక్కువ అంచన యెయ్యొద్దు ఎవ్వరిని
ఆ అట జేస్తున్నాం మాట చూస్తే బంగారం ఇల్ శుంగార అంట
మాకు అలాంటి డైలాగులు తెలివ దండి కాకపోతే నేను ఎందుకు చెప్తా వాళ్ళ అనిించిందని చెప్పినం మీరు అడ్వైజర్ అరంగానే నాకు అది గు వచ్చినయ్ అంటే నాకు అన్న ఆపరేషన్ అలా జరిగింది రెండు లక్షలు వచ్చినాయి అని అంటాను
ఉ అదే ఓకే ఓకే హ
మాకు అసలు ఆ టైమ్ లో పైసలే లేవు మా దగ్గర జస్ట్ చెక్ చేపిచుకోవడానికి రెండు రెండు వేలు మూడు వేలు దీసుకొని పోయినా ఇంత అయితే అమ్మా నీకు ఒక పదివేలు తెచ్చ తెచ్చుకోండి అన్నారు కక నా పది వేలు కూడా ఖచు కాలదు మాకు ఎందుకంట మా నాన కట్ిన ఇది అంత మంచిది అనమాట అందుకే మాకు మొత్తం జీరో పైసలు పడ్డాయి అసలు మాకు ఏం ఖర్చు కాలే
అవును కొన్ని కొన్ని మనకు సేఫ్ ఫుల్ గా చేస్తాయ అన్నట్టు అ ఏదో ఒకటి చెప్పట్టి పక్క పెట్టుకున్నానుకో ఇప్పుడు కాకపోయినా
మా దగ్గర ఆస్తి లేకపోయినా ఇలాంటి కార్డులు ఇలాంటి పనులని జేతం లేండి మార్కెట్
అవే అవే అస్తి తెలుస మీక్ తెల్బోది అవే మరి కొండంత అస్తతి ఇప్పుడు అసలు ఇప్పుడు ఇవి లేకపోతే ఏంముంది భూమి ఉన్నోనికి ఏం చెతారు వాడు ఆ భూమి పెట్టుకని రండు లక్షల మూ లక్షలు తెచ్చుకుంటడు అ ఆపదల లోపు అభోమే పోతుది ఈకాడుంట చిన్
మా డాడీ మా నాన్నగారు అప్పుడు పది వేలు పదిహేను వేలే కట్టేది ఇప్పుడు పదహరు వేల అట్లా అవుతుంది అంతే ప్రీమియం కానీ నాకు ఇప్పుడు ఎంత అవసరం వ చినండి ఆపదలా
నేను జస్ట్ థర్టీ థౌజండ్ ట్వంటీ థౌసండ్ అట్ట కట్టిస్తున్నా ప్రజెంట్ అయితే అంటే ఈ ఇయర్ టు ఇయర్ లాస్ట్ ఇయర్ ఇయాలి కొంచం అట్ నా కొెం వేరే వకు ప్రెజర్ల వల్ల కటించడం లేదు
అయ్యోక కట్టకపోతే మరి ఒకసారి ఎగిరిపోతుది కదండి కొలాప్స్ అయిపోతద అనమాంటం అది
మన అఐడయా
అనుకుంటాను నాకు కూడా తెలియదు దని గురించి జస్ట్ నేను అడుగు అంటున్నా అంతే
నాకు ఐడియా అట్లేమి లేదు కాకపోతే నాకు కొంచెం కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వర్క్లలో కొంచెం నేను చేయలేకపోతున్నాయి ఏ వర్కులు సరిగ్గా చేయలేకపోతున్నా
అవున అండి కానీ అవి లేని ఇట్లా బతుకుతారంండి మా ఇంట్ల అయితే అసలు మాకు తిండి వెళ్ళాలంటే అలా అలాంటి ఏం చేస్తే గాని మాకు గడవద అన్నమాట
అబ్బో మరి అట్లా చెప్పకండి బాబోయ్
నిజంగా అండి మరి నిజంగా మరి లేకపోతే నేను ఇంటర్ నుంచి ఎందుకు చే తండడి చెప్పండి ఒక మాట మా నాన్నగారు ఎగ్జామ్ నే ఎగ్జామ్ రాసి రా వస్తు వస్తుంది లేకపోతే లేదు అని అన్నారు అందుకే నేను రా్రాసిన నా బ్యాంక్ అకౌంటే ఉంటది ఏమైనా క్రెడిట్ అయినా నాకే పడుతు అ అయి మా నాన్నకు కూడా తెలుసద అనమాట ఎందుకంటే మాకు కూడా నాన్నకు కూడా లాగిన్ యాక్సెస్ ఉంటది మా నాన్న అన్ని ఇన్సూరెన్సులు అలాంటివి ఇలాంటివి అన్నిీ చేీతనే ఉంటరు ఉమ్
అంటే సమాజ సేవ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మీ నాన్నగారు
ఆ సమాజ సేవ ఎందుకంటే ఎవరైనా చచ్చిపోయినా కూడా తొమ్మిది లక్షలు పది లక్షలు అడి ఖచ్చింగా ఇప్పిస్తాడ అనమాట అల్లి గనం వచ్చేటట్లు
చి అదివరాష్ట్ర నువ్వేంది ఏ కంపెనీ వాళ్ళఅయినా ఇప్పిస్తారు
సపోజ్ మా డాడీ అంద అండగుంటాడు కదండి సచ్ పోనాంక మా కొందరు ఉండర అన్నమాట తాడు పార్టీలు అన్ని చెప్తారు కదా ఆన్లైన్ లో లెక్కలు కడతారు అంతా అని మాకు తెలియదండి మంచి పనే జేతావ్ మేం పది మందికి చేసినా చాలు కానీ
అందుకేనా అట్లా ఎత్తానే ఇంత మంచి కుదురు పిల్లంటుంది నాకు సరే థ్యాంక్ యూ ధన్యవాదములు ధన్యవాదములు
ఎంత పెద్ద కూతురన్డి నేను
అవును తెలుస్తుంది ఇంత మంచి కూతురు పెద్ద కూ తురు ఇంటికి ఇంటికి వెలుగు ఇల్లాలు అంటర్ సునవా అయ్యో మేము కూడా పది మందిలు ఏమండి మీరేమో పది మంది అ చెప్తానండి